హలో ఆ స్వాతి
ట్రాఫిక్ లో ఉన్నావా
ఆ కాలేజ్కి వెళ్తున్నా
మ్ హు తిన్నావ
తిన్న తిం
కాలేజ్ కాలేజ్ ఏ టైంకిి స్టార్ట్
నైన్ థర్టీ
ఆహా
హ్యాపీ తెలంగాణ ఫౌండేషన్ డే సాయంత్రం ఫోర్ తర్టీ
ఆహా ఇప్పుడు నువ్వు వెళ్లేది కాలేజీకా లేదా ట్రైనింగ్కా
కాలేజ్ ట్రైనింగ్ రెండు అంటే కొన్ని డేస్ కాలేజీ లో పనుంటే కాలేజ్ కేళ్తాము
మ్
లే దంటే ట్రైనింకెళ్త
మ్
ఆ
ఇప్పుడు నిది ఎప్ ప్పుడు కంప్లీట్ అయితది ఆ తినలేదు ఇంకా
మ కాలేజా ఇప్పుడు రిజల్ట్ ఇంకా రాలేదు రీసెంట్ గా రాసిన ఎగ్జామ్స్ ఈ రిజల్ రాలేదన్న మాట ఆ రిజల్ట్స్ ఒస్తే కాలేజై పోయినట్టే
ఆ ఇప్పుడే రేల్ల క్ నుండోచ్చినము
అవునా
ఆ
అయిపో ఇందా ఫ్లాగ్ హోస్టింగ్ ఊర్లో
ఇప్పుడే అయితంది ఆల్రెడీ
ఆహ బైటి గద్దెలను అన్నేం చేస్తున్నారు
అన్న అన్నం తింటుడు
ఏమొండినారు
నేనెం వండలే అత్తమొండింది సాంబార్ చేసిందట
అ
టమాట ఉుల్లిగడ్డ కలిపి కురోండిిందట మ్ నేను ఇప్పుడే వచ్చిన లేవంగానే వెళ్ళిపోయినం మేము
ఏం పనికి ఎలావ్
అది ఉంటది కదా మొక్క అది మొక్కజొన్న రాడలు ఉంటాయి కదా
ఆ సే ఎలా
ఆ అవన్నీ ఏరి కుప్పులు చేసి ఒక దగ్గర కాలబెట్టి వచ్చినాం
ఆ
ఆ నేను మళ్ళా ఫోన్ చేస్తా